హలో నమస్కారం అండి
ఆ మార్కెటింగు గురించి చెప్తానండి టాపికు
చెప్పండి
ఆ ప్రజెంట్ మనకు వచ్చేసి మార్కెటింగ్ అనేది ఆ మార్కెట్లు మార్కెటింగ్ కావచ్చు ఇంతకు ముందు చూడండి మార్కెట్స్ అనేటివి ఎక్కడ ఉండేటివి ఊర్లో మనకి ష్ లలో ఉండేది చాపు లు కిరాణా షాపులు అని చిన్న చిన్న షాపులు ఉండేటివి కొట్లు అంటారు వాటిని
అవును
ఆ కొట్లు కాస్త చూడండి ఇప్పుడు కొట్లు చాలా కనుమరుగ అయిపోతున్నాయి
హ
కొట్ల స్థానాల ఏమొచ్చాయి మనకి పెద్ద పెద్ద షాప్ షాపింగ్ మాల్స్ వచ్చాయి సూపర్ సూపర్ మార్కెట్స్ సూపర్ మార్కెట్స్ కిరాణా షాపులు కాస్తా చిన్న చిన్న కోట్లు కాస్త కిరాణా షాపులుగా మారాయి
అ
కిరాణా షాపులు కాస్త ఆ మనకి ష సూపర్ మార్కెట్లక్క మారాయి ఈ సూపర్ మార్కెట్లు కాస్తా పోయి ఇప్పుడు చూడండి విజేతా అని ఆ అదే విధంగా ఇంస్టామర్ట్ అని ఆ అదే విధంగా డి మాార్ట్ అని ఆ ఈ విధంగా పెద్ద పెద్ద మాటలు మాట కన్వర్ట్ అయినాయి కదా అ
అ
రైట్ మరి షాప్ అనేటివి చిన్న చిన్న కొట్లు అనేటివి కనుమరుగు కావడానికి పెద్ద పెద్ద డిమార్స్ కావచ్చు చూవి షాపింగ్ మాల్స్ అనేటి రావడం అనేది పెద్ద కారణము
ఇప్పుడు ఆన్లైన్ బిజినెస్ కూడా రన్ అవుతుంది కదా నవే డేస్ ఆ నండి ంటే ఫ్లిప్కార్ట్ అని ఫప్ పాట్ మీషో ఇలాంటి వాటి గురించి చెప్పండి
ఓకే ఇదిేంటంటే ఈ కామర్స్ ఈ కామర్స్ అంటే ఏంటిది మనం ఇంట్లో కూర్ చో మనము క్సెస్ చేయొచ్చు చూడండి ఇప్పుడు మనం సూపర్ మార్కెట్కి వెళ్ళాల అనుకోండి మన కంపల్సరీ వెళ్ళ అక్కడికి వెళ్లి కొనాల్సిందే అవునా కాదా అలా కాకుండా చూడండి మనం ఇం ఇం ఇంట్లో కూర్చ ఇంట్లో కూర్చొనే మనము అంటే ఇంట్లో కూర్చ కూర్చుని బిజినెస్ చేయచ్చు ఎగ్జాంపుల్ గా మనకు నచ్చిన వస్తువు ఉందనుకోండి ఆ వస్తువుని మనం ఫ్లిప్కార్ట్ లో అమెజాన్ లో కాచ్చు మీషోలో కావచ్చు అదవి ఊ బట్టలు కావచ్చు ఊ డ్రెస్ స్ కావచ్చు లేకపోతే ఫుడ్ యాక్సెస్ ఫుడ్ కావచ్చు చూ అలై క్ లేక్పోతే మనకి ఇ అంటే ఎటువంటి మొబైల్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కావచ్చు, వాషింగ్ మిషన్స్ కావచ్చు, టేబుల్స్, చైర్స్, ఎక్సెట్రా ఎక్సెట్రా అన్ని లభిస్తున్నాయి దాంట్లో
అవును సర్
ప్రోడక్ట్ ని చూడడం ఆ ప్రోడక్ట్ ని కొంటాం పర్చేస్ చేస్తాం దాన్ని బై చేస్తాం బై చేస్తే దాంట్లో బెల్ జనరేట్ అయిది షిప్పింగ్ చార్జెస్ అంటే మన ఇంటి వరకు మన ఇన్ ఆ మన ఇంటి వరకు తెచ్చి ఇచ్చినందుకు ఎంత అవుతుంది ఏంట్ టీ అనేది అన్ని చూపిస్తాడు మళ్ళి దాట్లో రేటింగ్ చూపిస్తాడు ఏ ఇది ఈ యొక్క ఐటం కి ఈ యొక్క వస్తువుకి ఫైవ్ రేటింగ్ ఉంటుంది. ఫైవ్ రేటింగ్ లో టూ రేటింగ్, వన్ రేటింగ్, ఉన్న వాటిని మనం పరిచయం చేయకూడదు ఎందుకంటే అంటే అవి మంచిగుండవు వస్తువులు
ఆ
ఆ రేటింగ్స్ చ్చువరిస్తారు మనల్ మనలాగా ఎవరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళ వాటికి రేటింగ్స్ ఇస్తారు.
అవును
ఫోర్ ఎబో ఉన్న రేటింగ్స్ ని మనం మ్ ఫ్రీఫరెన్స్ ఇయ్యలి. చూడు దాంట్లో కింద కూడా వుంటాయి రివ్యూస్ అంటే ఏంటిది
ఊహూ వాళ్ళు కొన్నా వాళ్ళు ఫొటోస్ పెడతారు కదా
టీం మాట్లాడ రివ్యూస్ ఏంటి ఇవి రివ్యూస్ ఉంటాయంటే మనకి ఆ ఫొటోస్ పెడతారు కామెంట్ పెడతారు దిస్ ఇస్ నాట్ కరెక్ట్ ఐటం దిస్ ఇస్ వరస్ట్ ఐటం దిస్ ఇస్ వెరీ గుడ్ ఐటము ఇ ఫోన్స్ అనుకోండి డిస్ప్లే క్వాలిటీ ఇజ్ వెరీ గుడ్ స్పీకర్ క్వాలిటీ ఈస్ వెరీ గుడ్ ఆ చార్జ్ కెపాసిటీ ఈస్ వెరీ లో ఈ విధంగా మనకి దాంట్లో కామెంట్స్ చూసుకుంటాం మనం అంటే మనం తీసుకోవడానికి మంచిదా కాదా అనే ఏక్కడమో తెలుస్తాది
ఉం మీరు ఏ విధమైన ఆర్డర్స్ చేస్తాడరా ఫోన్లు గానే ఏమైనా ఆర్డర్ చేస్తారా మీ షో పొలగన్ని క్లిప్ప్ కార్ లో గాని ఆన్లైన్ లో
నేను ఇప్పుడు ప్రజెంట్ వాడుతున్న ఫోన్ కూడా నేను ఫ్లిప్క ద్వార తే పిచడం జరిగింది దీనికన్నా ముందు ఉండే సాంసంగ్ కంపెనీ ఇదే అది నేను ఓ అమెజాన్ నుంచి తెప్పించాను
ఏమైన డ్యామేజ్ లు వుంటే మీరు
ఆ
ఏమైనా డ్యామేజ్ ఐ వచ్చాయా మీరు ఆర్డర్ చేసాక
లేదండి డ్యామేజ్ ఏం కాలేదు కొంచెం గట్టిగా మాట్లాడండి డ్యామేజ్ ఏం కాలేదు ఈ వస్తువులు అనేది పర్ఫెక్ట్ గా వస్తాయి అంటే మనం తీసుకునేటప్పుడు దా ఆప్షన్ ఉంటుంది అంటే ఓపెన్ డెలివరీ పెట్టుకోవాలి ఓపెన్ డెలివరీ పెట్టుకుంటే ఏందంటే మనకు డెలివరీ డెలివరీ చేసే అబ్బాయి ఆ బాక్స్ అ ఓపెన్ చేసి దాంట్లో అసలు ఫోన్ ఉందా లేదా ఉంటే డ్యామేజ్ ఉందా లేదా అదే చూపించి మన చేతికి ఇస్తాడు
హ్మ్ ఇప్పుడు వస్తువులు డ్యామేజ్ రాకుండా అయినా అనిప్పి ఇలా రిటర్న్ చేస్తున్నారు అవును రిటర్న్ కూడా పెట్టుకునే అవకాశం తోమీది వస్తువులు రిటర్న్ పెట్టుకునే అవకాశం కూడాఉంది
ఆ మన వస్తువులు ఒకవేళ నాచల
అస్తలే హ్మ్
పిచ్చనం వస్తువు మనకు నచ్చలే దాన్ని రిటర్న్ కూడా పెట్టుకోవచ్చు
ఈ ఈకామర్స్ సో ఈ బిజినెస్ వల్ల మానవాళికి సమయం ఆదా అవుతుంది కదా
జుదానే మంటటే
హ్మ్
ఇప్పుడు చూడండి మ్యాన్ పవర్ చూడండి ఆటోమేటిక్ దా మ్యాన్ పవర్ అ ఉద్యమ క్రియేట్ అవుతున్నాయి ఉద్యోగాలు క్రియేట్ అవ్వడం వల్ల యువత గాలి గుని చదువుకొని తిరిగే యువత ఏమైతే ఉందో వాళ్ళకి మనం ఒక ఉద్యోగ అవకాశం కల్పించినటుద
అవును
ఉద్యోగ శ ఉపాధి కల్పించి జీవన ఉపాధి కల్పించ డం వల్ల న నిరుద్యోగులకి ఈ ఫ్లిప్కర్ట్ అమెజాను అదే విధంగా మీషో ఇదివ ఇవి అన్నీ రావడం వల్ల ఆ సమయం అద ఏమవుతుంది ఆ మంచి ప్రోడక్ట్ పర్చేస్ చేయ్యు అదే విధంగా పండగలు దాని వల్ల మన మార్కెట్ మార్కెట్ లో ఏం వస్తువు కొంటే దాని మీద కూడా పర్సెంటేజ్ వస్తుంది టెన్ పర్సెంటేజ్ ఆఫ్ అని ఉంటది ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ అని ఉంటది ఇటువంటి ఆఫ్లు మనకి ఏమైందంటే అంటే మనము దానివల్ల ప్రయోజనం పొందొచ్చు
కొంతమంది ఉపాధి కూడా లభిస్తుంది కదా
అవును అవును చెప్పాను కదా ఇంతకుముందు నేను ఉపాధి కూడా కల్పిస్తుంది ఉపాధి అంటేది ఎవరైతే నిరుద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి జాబు అంటే వాళ్ళు ఎటువంటి ఉపాధి లేని వాళ్ళకి ఉపాధి కల్పించి వాళ్ళకి ఎవడు
కూడా టైమ్ సేవ్ అవుతుంది ఇప్పుడు ఏదైనా కోనాలంటే వె దాన్ని చూసుకొని వచ్చి ఆ డబ్బులు సమకూర్చుకొని డెసిషన్ తీసుకునే వారికి ఆ వస్తువుని కొనాలనే ఆలోచన కూడా పోతుంది కాకుండా మన ఆన్లైన్ బిజినెసు ఆన్లైన్ లో చూడడం వల్ల మనకు నచ్చిన వెంటనే ఆర్డర్ పెట్టుకుంటున్నాం అయితే ఫోన్ పే ద్వారా గాని లేకుంటే క్యాష్ ఆన్ డెలివరీ అట్లా పెట్టుకుంటున్నాం
ఇప్పుడు మీకు మీకు మీరు ఎప్పుడైనా ఈ మార్కెటింగ్ అనేది చేసారా మార్కెట్ మార్కెట్ లో ఏ వస్తువులు డైరెక్ట్ గా కొన్నారా షాపింగ్ మాల్స్ కి వెళ్ళి లేకుంటే షాపిింగ్ మాల్స్ కు వెళ్లి కొనాలి అప్పుడే మీరు పు ఫ్లిప్కార్డ్ అనే దాన్లో ఏమైనా కొన్నారా మీ యొక్క అభిప్రాయం చెప్పండి ఏదైతే బెటర్ ఆప్షన్
ఇప్పుడు మనం షాపింగ్ మాల్స్ కి వెళ్ళాలంటే మనం ఒక డే అంతా వేస్ట్ అవుతుంది మనకి నచ్చకుంటే వేరే షాప్కిి వెళ్ళడం ఆట వెళ్ళడం ఇటు వెళ్ళడం ఇట్లా మనకి నచ్చినవి చూపియవు పోవడం అనేది ఇట్లా జరుగుతుంది ఇది ఆఫ్లైన్ లో అదే ఆన్లైన్ లో అయితే మనకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు మనకు నచ్చింది మనకు నచ్చింది ఆర్డర్ ఆర్డర్ పెట్టుకొని నచ్చకుంటే రిజెక్ట్ చేయొచ్చు వాళ్ళకి రిటర్న్ పం తీయొచ్చు
ఆ అంటే ఇప్పుడు చా అంటే మనం ఆన్లైన్ లో ఏంటంటే చాలా ఉ ఒక ఐటమ్ అంటే దానికి రిలేటెడ్ ఐటమ్స్ చాలా ఉంటాయి
ఆ
ఐటమ్స్ వల్ల మనకి ఏంటంటే ప్లస్ పాయింట్ మనం ఒకటి కొనాలినుకుంటే దానికి రిలేటెడ్ క దానిని బెటర్ ఆప్షన్స్ కనిపిస్తాయి మనకి
అవును
ఇప్పుడు ఒక ఫోన్ తీసుకుందాం అనుకున్నా ఒక ఫోన్ షాప్ కిళ్ళాం అనుకోండి ఆడా మినిమం కాక పో టెన్ నుంచి ఫిఫ్టీన్ ఫోన్స్ అనేటివి చూస్తాం మనం మన బడ్జెట్ లో అదే మనం షాపింగ్ చేసి దాంట్లో అమెజాన్ లో చూడండి అదే బడ్జెట్ లో వందలాది ఫోన్లు చూడొచ్చు మనం అంటే మోటోలాలో నోకియాలో సామ్సంగ్ లో ఒప్పోలో వివోలో అంటే ఏ రకమైనటువంటి ఫోను కావల్నా ఎంత బడ్జెట్ లో కావాలి అన్ని అన్ని కనిపిస్తాయి ఆడా
మనకు తెలియని కూడా తెలుసుకోవచ్చు అందులో
ఆ తెలివని కూడా తెలుసుకోవచ్చు నేరుగా కొనడం వల్ల ఇట్లా చూసి కొనడం వల్ల ఏందంటే మనకి చాలా మంచిగా ఉంటుంది
ఉమ్ మళ్ళీ రిటర్న్ పెట్టే సదుపాయం వల్ల కొంచెం మనకి
ఆ రిటర్న్ అంటే ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కి రిటర్న్ చేయలేం ఎందుకంటే ఒకసారి ఫోన్ మనం అన్లాక్ చేసామా దాన్ని ఆన్ చేసామా అది స్టార్ట్ అయిద్ది దాన్ని మనం ఏం చేయలేం ఆ వాషింగ్ మిషిన్స్ అట్లాంటి కుండా కొన్ని వస్తువులు ఉంటాయి వాటికి రీప్లేస్ ఉంటుంది ఎగ్జాంపుల్ గా మనకి చైర్స్ కావచ్చు లేకపోతే పిల్లో కవర్స్ కావచ్చు లేకపోతే అంటే వస్తువు మనకి మళ్ళీ వాచ్ లు కావచ్చు వాచ్ చూస్తాం మంచిగ లేద అనుకుంటే రిటర్న్ కొట్టొచ్చు మొబైల్స్న్ ఆన్ చేసి రిటర్న్ కొ ట్టలేం మనం
ఆ ఈ ఫ్రిడ్జ్లు కూడా వా వ్యారెంటీ ఇస్తారు కాని రి టర్న్ ఆప్షన్ ఉండదు
రిటర్న్ ఆప్షన్ ఉండదు ఎందుకంటే అవి ఒకసారి ఓపెన్ చేసినప్పుడు దాంట్లో టైమర్ స్టార్ట్ అయిద్ది
ఉమ్
ఆ కాబట్టి ఆ డ్యామేజ్ ఉందా అంటే అది మళ్ళీ కంపెనీకి రిటర్న్ వెళ్తుంది డామజ్ లేకుంట మనం కంపల్సరీ తీసుకోవాల్సిందే
అవును
నచ్చలే ఇప్పుడు నాకు వద్దు అంటే తీసుకు
ఉమ్ అడ్వాంటేజెస్ ఉంటే డిస్ అడ్వాంటేజెస్ ఉన్నటివి తక్కువ
ఆ అడ్వాంటేజెస్ ఉన్నాయి డిస్ అడ్వాంటేజెస్ ఉన్నాయి కాకపోతే ఇక రెండింటిని మనం పరిగణలో ఉంచి మనం కొంచెం ఆలోచించి ఏదైనా ముందడుగే వేయాలి దాంట్లో
ఈ డిమార్ట్ లో థ్యాంక్ యు సో మచ్